అ
హలో
ఆ హలో
చేస్తున్నావ్
ఎంలే కాళీ
ఆ
కాళీ ఏలే నువ్వు తిన్నాం తిన్నవా న్నారు ఎ క మ ఉ
ఉ
ఎం చేతాల్లు
ఏం లేదు పోతున్నాం
ఉహు ఎక్కడికి
ఇంటికి
ఉహు తీసుకున్నావా
ఆ తీసుకున్నా వెళ్తున్నా
ఎందుకు మరి ఇంత లేట్ అయింది
మీగా ఫీవర్ వచ్చిందివి వినికి చూపించుకుని వెళ్తాను
ఊహు ఏమైంది బుజ్జి
చెల్లేమ ఫోన్ చేసి
ఆ చేసనాటగా అగగొ ఒక్క నిమిషం ఆ ఏంతిది
చెల్లమ్మ ఫోన్ చేస్తే మాట్లాడిన్
నువ్వు చేసినావా ఆమె చేసిందా
ఎందుకు నేనే చేసినా
ఓకే అంటుంది చేసింది అని అంట ఏమంటారు
ఏం లేదు నథింగ్ మంచే ఎంజాయ్ చేసినాము అది అన్న అది ఇది అనింటుంది
ఊ
మీ తమ్ముడు ఏమంట మీ తమ్ముడు ఏమంటుంండ్రా అంటే నతింగ్ అది ఇది అని అంటుంది
ఊహు
పెద్దమ వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికో ఎక్కడో పోయిందట
ఆహా ఇంకా
చెప్పాలే
చెప్పాలి
ఏం జేస్తండ్రు
వాళ్ళ బ్రో ఘోరంగా ఎంజాయ్ చేసిండంటగ
ఆ ఆ
వాళ్ళ బ్రో గోరంగా ఎంజాయ్ చేసిండంటగ
ఆ
ఆ నీకు ఫోన్ హెడ్ ఇయ్యాలా
ర్ధం కాలే
మీకు ఫోర్ హండ్రెడ్ అంటే ఇయలా
ఏ వద్దు వద్దని చెప్పు
నిన్ అడిగిందా
నన్నేం అడగలే
వాళ్ళు బ్రో ఇయ్యాలటగా నీకు ఫోర్ హండ్రెడ్
అవసరం లే అవసరం లేద్
నేను చెప్పిన వద్దులే ఏం వద్దు ఏం కాదులే
ఆ
మంచిపోయింది అవసరం లేదని చెప్పినా
ఆ
సరేలేవే ఏం గాదు అడుగు ఒకసారి అంటే ఏం వద్దు
నేను నేను ఏం చేస్తా వుండు అని చేసిన అంతే
ఊ
సరేలే
ఊ
తిన్నర
మ్ తిన్నా
ఏం కర్రీ
ఆ
ఏం కర్రీ?
కర్రీ సాంబార్.
మ్ మ్ ఇంకా
తినలే ఇంకా. ఇంకా డిన్నరు
ఆ
ఏం కర్రీ?
బెండకాయ పుల్సు, దొండకాయ కర్రీ. పచ్చడ, పెరుగు.
మ్ మ్ ఇంకా ఏమంటారు
మీ మమ్మీ ఏమంటుంది? యువర్ మామ్ ఏమంటుంది?
నథింగ్ ఇగ. ఏమి లేదు.
చెప్పాల
చూడాలి ఏమంటారో ఇగ ముందు ముందు ఎక్కడికో పోదామని చెప్పి, ఎక్కడికి మళ్ళా ప్లాన్ అంట
విజయవాడ
ఆ
వైజాగ్ వైజాగ్ వైజాగ్ పోదామా విజయవాడ పోదామా?
అర్థం కాలే
వైజాగ్, విజయవాడ.
ఆహా ఎప్పుడు?
ఎస్ద్దాం ఈ మధ్యలో కాలేజస్ స్టార్ట్ అయినా కాలేజ్ స్టార్ట్ అయినంక.
ఆహా
అట్ల
మనీ మరి?
నేనున్నా కదా
ఆ
నేను నేను ఇప్పుడు పెట్టుకుంటా మీరు తర్వాత ఇచ్చేయండి రా
అదేంది?
ఆ
మ్ అదే మని ఎట్ల అని మనీ అని అంటే నే పెట్టుకుంటాడేమోలే అని అంటాంది.
మ్ ట్రావెల్ చార్జరే కదా ఏమున్ ఏమున్నా ట్రావెల్ ఛార్జీలయితయా, ఏమున్నా ట్రావెల్ ఛార్జీలే కదా ఏమైతయి
ఎంతా అక్కడికి
ఏమోలే చూద్దాం
అంటే ఎంత డీజిల్
అమౌంట్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ డీజెల్ కాలింది
ఫోర్ థౌసంనా
డీజిలే ఇగ ఫుడ్ ఖర్చులు బీచ్ అవన్నీ ఎంజాయ్ చేసోస్తే కథం
ఫోర్ థౌస్జనా
ఉ
ఎంతమంది
ఆ
ఎంతమంది
నువ్వు నేను చెల్లె ఇంకా వాళ్ళు ఎవళ్ళన వస్తే చూద్దాం
ఆహ
చెప్పు హలో
హలో
చెప్పాలి
ఉమ్
ఏమైనా డిస్టబెన్స్ వస్తుందా హలో
తిన్నావా మరి
ఇంకా తిన్లే ఇప్పుడు తినే తింటా పోయి
ఉహు చేసిల్లా ఫోన్ ఎవరైనా
ఎవర్ లేరుగా మధ్యాహ్నం చేసిండంట అల్లుడు చేసి ఏబిసి అంటే నేను ఏబిసి పోవ అంటే అమ్మమ్మ పోద అంటాడంట
ఎవరు
అల్లుడు ఓ
హలో
హలో ఏబిసి పోదామా హలో ఏబిసీ పోవా అంటే అమ్మమ్మ పోతా అంటడంట అల్లుడు
ఆహా
ఉ అట్ల అప్పుడు డాడీకి చేసిడంట
ఎప్పుడంట మరిపోవడం
ఎటు స్కూల్ ఏమ్మో తెలియదు ఇక ఏమ్మో తెలియదు అ హలో
అ చెప్పు
హలో
హలో హలో
హలో
చెప్పండి హలో ఆ చెప్పాలి డు డు డు ఏ ఎం కర్రీ చేసుకొని తిన్నావు
సాంబర్
ఏం చట్నీ ఏమి ఏసుకోవలే
బాయిల్డ్ ఎగ్ అన్న ఉడక పెట్టుకోకపోయినా
ఏం లేదు
ఇంక
ఎందుకట్ల
ఏంటి
అదే బాయిల్డ్
న
ఎందుకు అంటాన
ఎనర్జీ అంటే ఏం లేదు మొత్తం ఇంటికి పంపు
వచ్చింద మీ బ్రోస్
ఎవరు రారు ఇవల నైట్ ఓస్తరు
ఎందుకు
ఇయల నైట్ వస్తడు అంతే
ఎందుగ అంటాన
నైట్ డ్యూటీ కదా ఒకళది ఒకళ్ళు నైట్ పన్నెండు గంటలకి వస్తారు
ఉ హు
అట్ల
సరెలే బైయి
ఉ